హలో హలో వినిపిస్తుంద అండి మీకు హలో హలో హలో ఏమి మాట్లాడలేదు ఆ వినిపిస్తుందా అండి
ఆ మీకు వినిపియట్లేదా
ఇప్పుడు వినిపిస్తందండి తిన్నారా అండి
ఆ తిన్నామండి మీరు
ఆ తిన్నామండి బాగున్నారా
ఆ బాగున్నామండి ఏం చేస్తున్నారు
ఏం చేయలేదండి ఇప్పుడే తినేసి వచ్చాము మీరు ఏం చేస్తున్నారు రాకా ఈరోజు సండే కదండి బిర్యానీ పెడతారు మాకి
ఓ మాకూడ సేమ్ ఎలా ఉంటుంది ఫుడ్డు మీది
ఏం బాగుంటదండి ఇంకా పైగా ఇప్పుడు సిలిండర్స్ దొరకట్లేదు కదా ఆ ఆ మాకు ముందే బాగుండదు ఇంకా ఇప్పుడు చూడని ఇంకా ఘోరంగా చేస్తారు మాకైతే ఫుడ్డు
మాకే అలానే జరుగుతుంది ఏదో దోశ కట్ ఇత్తము పూరి కట్ చేస్తాము అవి ఇవి అని అంటున్నారు
ఆ రీసెంట్ గా ఏమైనా మూవీస్ చూసారా అండి మీరు హలో ఫోన్ దగ్గర పెట్టుకొని మాట్లాడి ఆ ఇప్పుడు వినిపిస్తుంది
హలో
రీసెంట్ గా మూవీస్ చూస్తారా మీరేమన్నా
ఆ చూసామండి వివిత్ర్రావు ఏడి
ఇట్లా బాగుంది కదా అండి
ఆ చాలా బాగుంది
మైలీన్ కొరియా అ బాంది అంటనుమా ఫ్రెండ్స్ నేను చూడలేదని చూడాలి ఇంకా
వీరు నలా
అంటే ఇంకా చూడలేదు మా ఫ్రెండ్స్ బాగుంది అని చెప్పారు చూడాలి
బాగుందండి చూసాను బానేండి
ఆ వితులవ బాగుందండి మేము చూసాము వితులవ అయితే ఆ ముూగి నుంచి ఏం తెలుసు కోవచ్చుంటే మనము అంటే ఏది దాచిపెట్టుకోకుండా ఆ వాళ్ళ ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేయాల కానీ అవి స్కూ లో స్టోరీస్ బాగున్నాయండి ఆ మూవీలో ఆ మళ్ళీ లాస్ట్ కి వాళ్ళిద్దరు లవ్ చేసిన వాళ్ళని అంటే ఒకరికి పెళ్ళయిపోయిందండి ఎల్లైపోయి ఉంటుంది ముస్లిం అమ్మాయికి
ఆ
ఆ లాస్ట్ లో మాట్లాడాల అనుకుంటారు అంటే ఆమె కల్పిస్తుంది వాళ్ళిద్దరిని
హ
చాలా బాగుందండి మూవీ
అవునండి నేను కూడా చూసాను ఈ మధ్యకాలళ అదొకా ఆ కామిలీ కూడా ఉంది ఇలాంటి కొత్త కొత్త హీరోస్ తో మంచి మంచి మూవీస్ే తీస్తున్నారు
అవును ఇంకా బ్యాండ్ మీద మూవీ అంటే మార్ మార్చ ముందే రావాల్సిన ంది కానీ ఇంకా ఎక్స్ప్లెయిన్ చేశారు ఆ మూవీ కోసం వెయిట్ చేశాను అనండి నేనైతే ఆ మార్చ్ ట్వంటీ సిక్త్ అన్నారు
అది ఇవ్వద్ది అంటే వా
కన్ శ్రీదేవి కోట మూవీ చూశారు కదా
ఆ వాళ్ళది కదా అ సాంగ్ వి చూసాను చాలా బాగుంది అది శేఖర్మాసరి కొరియోగ అ
అవునండి డ్యాన్స్ కూడా అంతే బాగుంది సాంగ్ కూడా బాగుంది
అవును చూసా న ఇం కూడా స్టెప్స్ బాగున్నాయి
ఇంకా మూవీ ఎట్లాంటుందో చూడాలి ఆ అవునండి మీరు బివ జోడి చూస్తారా అండి
ఆ చూసామండి
ఇంకా ఎన్ని నిమిషాలు వూ అవునా ఆ ఇంకా ఏమేమి చూస్త సారు
నేనా అన్ని ఆదివారం ఇచ్చారు పై అంటే అప్పుడప్పుడు చూస్తా ఉంటా శ్రీవుకి కామెడీ అవినాష్ ఉంటడు కదా అవినాష్
అవును ఆ
ఊ చాలా బాగా నచ్చుతుది నాకి కామిడి కామిడి శూషన్ నాకు చాలా ఇష్టం హృతిక్ ఇప్పుడు ఏదో కొత్తగా రిలీజ్ అయింది వేడిన్ ఊ మాడ్ ఫర్ ఈచ్ అదర్
నేను ఇంకా చూలేదండి అది ఈ ఓ ఓ ఈ రోజు నుంచి స్టార్ట్ అంటా కదా
అవునంట ఏ కొద్ది చూస ఇంకొస్ స్టార్టింగ్ ఇగ బోర్ కొడుతది ఇంకా వాలు వాలు
నేను బిబి జోడి ఇంకా కొద్దిగా ఉందండి ఈ రోజు చూడాలి చూస్తాంటి ఇంకా తినేసి వచ్చి అవునా అదే మూవి ప్రమోషన్ కి వచ్చేరు బ్యాండ్ మేళం బ్యాచ్ వాళ్ళు ఇంకా నేను డీ చూస్తాను వెన్స్ డే తస్ డే అన్ ప్యాన్షోసు ఆరే తెస్తాను ఇంకా ఏం తున్ను ఇంకా రీల్స్ ఇంస్టాగ్రామ్ రీల్స్ ఉంది ఆ యూట్యూబ్ అంట అవే రీల్స్ ట్రింగ ఊ ఇంకేంటండి విశేషాలు
ఇంగ ఏం లేదని మీరే చెప్పాలి
వమ్ మేడ్ ఇన్ కొరియా చూద్దాం అనుకుంటున్నా అండి మూవీ ఈరోజు ఎట్లో సండే కదా అమ అందు అనేసి ఈరోజు ఎక్కడికి వెళ్ళలేదా అండి వీకెండ్ కదా
అహా ఏం ఎక్కడికి వెళ్ళ వెళ్ళలేదు
ఏమండి అంటే దొరికేద ఒ ఒక రోజు కదా ఆ ఏం పోలేదా బయటికి
ఇహి ఈహి ఎక బళ్ దబల్ ఏసులు ఇక ఎలడం లేదు
అయ్యో వర్క్స్ ఎక్కువ అయినట్ ఉన్నాయి
ఊ ఇంకేమండి
ఇకేం చెప్పాలండి ఇంటికి పోలేదాండి ఉగాదికి మీరు
ఆ వెళ్ళాలాండి అదే ఎప్పుడు వెళ్ళాల అని చెప్పి ఇందాకే మ మమ్మీ ఆలకు కాల్ చే చేసాను ఎప్పుడు రావాలని అడిగాను వాళు మీ ఇష్టం అని చెప్పారు
ఆహా ఎప్పుడు వెళ్దాం అనుకుంటు డున్నారు మీరు
మేము తాస్డే రోజే ఫెస్టివల్ రోజే వెళ్ళాలని అనుకుంటనం
అదేంటండి ముందే ఆ మేమైతే ముందే వెళ్ళాలి అనుకుంటున్నాం టూ డేస్ ముందే వెళ్తామండి మేము
ఓ అతితో సాటర్డే వెళ్లడం చాల బెటర్ కదా సాటర్డేనే వెళ్ళింటే అయిపోయేది ఇంకెల్లా సెకండ్ సాటడే కదా మీక్ కాలెజ్ ఉంటద సెకండ్ సాటర్డేప్పుడు
ఆ లేదు లేండి కాలేజు కానీ మండే టూ లాబ్స్ ఉన్నయన్నమాట అంటే ల్యాబ్స్ కి ఆ తెంత్ అయితే మాకు ఇంకా అటెండ్స్ తగ్గుతుంది అందుకనేసి మేం వెళ్ళలేదు ఇంక
పంచాయతి ఎంది
సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మెయింటైన్ చేసుకోవడం కోసము
ఆ
ఉండిపోయినప్పుడు కూడా అదే చూసుకోవాలి మనము
ఇంకేమండి
చెప్పాలండి
మీ ఊర్లో ఎలా చే చేసుకుంటారు ఫెస్టివల్స్?
ఫెస్టివల్స్ అన్ని బానే చేసుకుంటామండి మా ఊర్లో అయితే ఇ ముందు అన్నీ పిండి వంటలు అంత చేసి అంటే పూజకి సపరేట్ గా పెట్టేస్తాము. తొందరగా పూజకి ఒకవేళ లేట్ అయితే అన్ని పూజకి సపరేట్ గా పెట్టేసి తింటాం మేము. మళ్ళీ పూజ అయ్యాక మళ్ళీ తింటాం.
మ్
గా ఉగాది కి ఉగాది పచ్చడ చేస్తాం.
ఓ ఏలా చేస్తర తెల్సా ఉగాది పచ్ ఇది నాకు తెలిదు కానీ ఇంతవరకు
అంటే వేరే వేరే రకాల రుచులు యాడ్ చేసారని మాత్రం తెలుసు అండి. అంటే మేము ముందు చే చేస్తున్నాము ఈసారి కూడా చేద్దాం అనుకుంటున్నాము ఇంగ యూట్యూబ్ లో చూసి చేస్తామండి మేము.
ఉ
ఇంటికి పోతే చేయాలి మా ఇంటి ముందర మావిడి చెట్లు ఉన్నాయి. అది కూడా మా తమ్ముడు చిన్నప్పుడు స్కూల్లో ఉంటాం కదా.
ఉ
అప్పుడు నాటిన రేవి చెట్టు అప్పుడే పళ్లు అవన్నీ కాస్తానయి లాస్ట్ టైమ్ కాసనేంది. పండ్లు, మామిడి కాయలు
మామిడికాయలంటే ఇష్టమా అండి మీకి?
ఆ ఇష్టమే ఉ అంటే పుల్లగా ఉండేవి అ తిన బుద్ది కాదు.
ఉ
తీయగుండేవి బావుంటాయి మళ్ళీ మామిడికాయ చట్నీ బావుంటుందండి ఇష్టం ఉంటుంది.
మ్ ఆ నాకు ఇష్టం లేదండి మామిడి గెలువలాని అంత
అయ్యో ఫ్రూట్స్ ఇష్టం లేదంటే ఎట్లా అండి మీరు ఇంకా ఎట్ల ఉంట చెప్పండి.
ఉ ఏమో అండి ఇంకా అలా అట్లే అలవాటు అయిపోయి అసలే ఫ్రూ జోన్నలు ఇష్టం ఉండదు.
ఫ్రూట్స్ ద్వారా మనకి ఎంత ఎనర్జీ వస్తుందండి.
ఉహు చాలా మంది చెప్పారు అయినా చ్
రీజన్ ఏంటండి మీరు తినకపోవడానికి?
ఈ జన ఊ అది ఏదో పురుగు సంథింగ్ అలాంటిది.
అయ్యో పురుగులు అన్ని దాంట్లోనూ ఉండవండి. అంటే ఇప్పుడు సపోజ్ మావిడికాయ తీసుకున్నాము అవి మాగి ఉంటాయి కదా. మాగిన దాంట్లో ఉంటాయి. పచ్చి దాంట్లో ఉండవు చాలా తక్కువ ఉంటాయి. పురుగులు అన్ని దాంట్లో ఏ ఉండవు.
ఊ
అంటే మీరు చిన్నప్పుడే ఆపేసి ఉంటారు తినె కాదు అందుకే
హు దానివల్ల ఇంకా
మ్మ్
ఇంకా అప్పటినుంచి ఇంక ఇష్టం లేదండి తినను
కనీసం వెజిటేబుల్స్ అనా తింటారా అండి.
ఆ వెజిటేబుల్స్ తింటా
ఆ ఫ్రూట్స్ హెల్త్ కి మంచిదే అండి హెల్త్ కి
హు ఇంకేం అండి
ఏం లేదండి చెప్పాలి
మీరే చెప్పాలన్నీ
సరేలేండి అయితే చదువుకోవాలి అంటే ఇప్పుడు అమ్మతో కాల్ మాట్లాడాలి ఇంకా తినేసి వచ్చాము ఇప్పుడే అమ్మతో కాల్ మాట్లాడాల
అవునా
హ్మ్ సరే అండి
హ్మ సరే అండి
హు బాయ్